అ
హలో
ఆ హలో హాయ్
మామ్ మీకు కన్స్పిరసి తెలుగు
రీసెంట్ తెలీదు
ఏంటి
దూరంధర్ టు
చూడలేదు మీరు చూసారా
చూశా గానీ
ఎట్లుంది
పక్క సన ఒక్కొక్క ఒక్కొక్క మాత్రం బళ్లే ఉన్నామా
అవునా థియేటర్ చూసిలా
లేదు మమ్
ఫోన్ చూసిలా
మల్టీపక్స్
ఓకే
తెలుగులో మాత్రం ఒక్కొక్క సీన్ మాత్రం ఇప్పుడు ఒక ఏజెంట్ ఉ బట్ అక్కడ విలన్ చుట్టూ ఉన్న వాళ్ళు అందరు ఏజెంట్ అయితే అది అసలు ఒక్కొక్క ఏజెంట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుండి అక్కడనే ఉన్నాడంట అతను మాత్రం పాలిటిక్స్ లో పోయి పాకిస్తానే రూల్ చేస్తుండు అసలు
వా అయితే నేను కూడా చూడాలి
ఇంట్రెస్ంగ్ ఉంది
చూస్తా అట్లా అయితే రీసెంట్ చూసిన మూవీ అదేనా
ఆ మూవీ అన్ని కాకుండా ఇప్పుడు విత్ లవ్ అని ఒక మూవీ ఉంది
ఆహా, నేను గూడ చూసినా మూవీ.
మళ్ళ ఏమైంది మళ్ళ
చాల బాగుంటది మూవీ.
అల్లీ వాళ్ళ లవ్ మాత్రం అన్ఎక్స్ప్రెస్ వాల్ల్
క్యూటున్టది. హీరోయిన్ ఆక్టింగ్, హీరో ఆక్టింగ్. అసలి హీరో యితే క్యారెక్టర్ ఇన్నోసెంట్.
హీరో ఎవలో తెలుసా మరి?
నంగ్న ఏం తెలీదు వాళ్లు.
బృష్ వాళ్ళు మూవీ చూసిళ్ల?
ఏం మూవి?
టూరిస్ట్ ఫ్యామిలీ టూరిస్ట్ ఫ్యామ్లీ డైరెక్టరే, ఈ మూవి హీరో.
ఓ డైరెక్టర్, హీరో అన్నీ ఒకరేనా?
బాయ్ ఉండే, అయ్నేను బాగా ఇన్సల్ట్ చేసిర్రు వాళ్ళ కొలీగ్స్. ఇన్సల్ట్ చేస్తే ఆ కోపం తోటి టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ తీసి. చెట్టుగొట్టి మళ్ళీ, ఈ మూవీ తీసి, సూపర్ హిట్ కొట్టిండు.
వావ్!
వాట్ యన్ ఇన్స్పైరింగ్ స్టోరీగా మ్యామ్?
అవును. అట్లా ఆన్సర్ ఇవ్వాలందరికి.
అవును, అహా అట్లైతలేదాయే.
అయితది మెల్లగా, ఒకటేసారి గాదు కదా?
అయినా పాతయయినా ఎట్లా ఉంటే? ఏ మూవీ? అంటె ఇప్పుడూ? రియల్ లైఫ్ లో సీన్స్ గుడా, మూవీలో మనకి కనెక్ట్ అయితయి.
అలాంటి మూవీస్ నుంచి నేర్చుకోవచ్చు. కొన్ని కొన్ని వీటిలోల్లొ కొన్ని కొడ్ టేషన్లాసలు బా ఉంటయ్. హీరోయిన్ చెప్పేవి
అవును.
మీ ఫేవరెట్ హీరో, హీరోయినెవరు? హా? ఎవరూ?
నా ఫేవరేట్ అంటే? అయ్బ్ గో విత్ నాని మ్యామ్.
నాని
అతని ఇంప్యాక్ట్ ఎట్లుంటదంటే, వై డోంట్ వీ? వై కాంట్ వీ?
నానిలో నాని చేసిన మూవీస్ లో, మీకు నచ్చిన మూవి?
ఐ విల్ గో విత్ జెర్సీ.
జెర్సీ.
ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క మూవీ ఉంది ఆ ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క మూవీని అట్ల ప్లే చేసేసినం. నాని అన్నా అంటే అట్లా ఉంటది ఇగ. ఏ జోన్ కదే
నేచురల్ స్టార్ నాని.
ఒక్కొక్క మూవీ, ఒక్కొక్క మైల్ స్టోన్. వచ్చు ఇప్పుడూ అయినా అతనే
నాని తీసుకునే అన్ని స్టోరీస్ చాల బావుంటయి.
అం ఇప్పుడూ ఒక ఫ్యామిలీ మ్యాన్ గా నాని, మూవీ అంటే జెర్సీ. ఒక ఎమోషనల్ టచ్. అండ్ లేకుంటే ఇప్పుడు ఒకా పేరెంట్ హుడ్. తట్ ఫ్లో, జెర్సీ మూవీ ఎట్ ద టైమ్, ఎట్ ద సేమ్ టైమ్
మ్ హాయ్ నానా మాత్రం అసలు చాలా కనెక్ట్ అయింది చాలా మందికి నచ్చింది బ్లాక్ బస్టర్
ఆ ముందు మాత్రం జర్సి యే జర్సీ జెర్సీ ఉంది అట్లనే ఇప్పుడూ హిట్టూ హిట్ త్రీ ఉంది
అవును హిట్ త్రీ గుడ బావుంది
హాయ్ నాన ఉంది ఇప్పుడు రీసెంట్ జనరేషన్ ఆయా షేర్ టె పట్టు పట్టు ఆకలి ఉంది ఆయా ఓ సారీ సారీ పొట్టు పొట్టు ఆకలి ఉంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతరా
ఆ మూవీ గుడ చాల బ్లాక్ బస్టర్ హిటయ్యేలా ఉంది
అ
ఉం మీరు సింగర్ అనుకుంటా
అవును మ్యామ్
ఎందుకు మి టాలెంట్నీ ఇక్కడే ఆపుకుం అంటున్నారు సింగింగ్ ఫీల్డ్ లోకి ఎళ్ళండి
డె డెఫినెట్ గా మ్యామ్ సరిగమపా ఇప్పుడు న్యూ సీజన్ స్టార్ట్ అయి ందే గోయింగ్ విదట్
వావ్ ఆల్ ది బెస్ట్
థ్యాంక్ యూ మమ్
మీకు డోలా గురించి తెల్సా మామ్
ఎవరి గురించి
మూల తిప్పతి
అహ డోలో సిక్స్ ఫిఫ్టీయా
అవను
హా ఫీవర్ పెయిన్ కిల్లర్ అ
కాని కోల్డస్తే ఏసుకోవచ్చా మేడం
ఏసుకోవద్దు కోల్డ్ కి దీనికి సంబంధం ఏముంది కోల్డ్ కి వేరేది వేసుకోవాలి సిట్రిజన్ లీవో సిట్రిజన్ యాక్చువల్ గా కోల్డ్ ఎట్లయినా టాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా వన్ వీక్ ఖచ్చితంగా ఉంటది సో టాబ్లెట్ వేసుకున్నా సేమ్ రిజల్ట్ వేసుకోకపోయినా సేమ్ రిజల్ట్
అంటే ఫుల్ ఫామ్ ఏంటి మామ్
హ
ఫుల్ఫామ్
నాకు వాయిస్ అర్ధం కాట్లేదు కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడరా
లాంటే ఏంటి మామ్ బ్రీఫ్ బ్రీఫ్ సి వో ఎల్ డి ఫుల్ ఫమ్ ఏంటి మేమ్
కోల్డ్ ఫుల్ ఫామా
అవును
నాకు ఐడియా లేదు మీరు జెప్పర
బావున్నాయి ఆబ్ సప్టివ్ లంగ్ డిసీజ్
ఓకే నాకు సివోపిడి గుర్తుంది సిఓఎల్డి గుర్తులేదు క్రోని కబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్
ఫస్ట్ లంగ్సా
ఆస్థమా సివోపిడి
బ్రాంకైటిస్
నా బ్రాంకైటిస్ మీకు చాలా నాలెడ్జ్ ఉంది
లేద్ మేమ్
సంథింగ్
నాలెడ్జ్ ని కరెక్ట్ గా వాడితే చాలా మందికి హెల్ప్ అయితది
నాలెడ్జ్ లేదు అది ఎలా వాడాలో కూడా తెలీదు మేమ్
అవి తెలుస్తది మీకే కరెక్ట్ గా వాడడం స్టార్ట్ చేసినంక మంచీ జాబ్ చూసుకొని లైక్ మంచి ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని డాక్టర్ అయిపోతే
అవన్నీ ఇలా జరుగుతము నాలెడ్జ్ ఏ లేదండి అంతా
కష్టవడు తె అన్నీ జరుగుతయి
అలా ఎలా అన్నాను
ట్రై జేయండి ఫస్ట్ తర్వాత డాక్టర్ అయితారు గాని
ఒక ప్యాషన్
చేయండి ఇది హట్ సేల్ హాట్
ఓకె